సరే
సిస్టర్ ఎలా ఉన్నారు
బాగున్నాం సిస్టర్ బాగున్నారా మీరు
మీరెలా ఉన్నారు
బాగున్నా సిస్టర్ ఏం చేస్తున్నారు
ఏం చేస్తలేనండి మీరేం చేస్తున్నారు
ఏం చేస్తలే అండి కూర్చున్న తిన్నారా
ఆ తిన్నాను మీరేం తిన్నారు
ఇప్పుడే డిన్నర్ చేసి కూర్చున్నాను
అవునా ఏం కర్రి
మాది పప్పు అండి
అవునా మీకు పప్పు అంటే బాగా ఇష్టం ఉన్నట్టుందిగా
అవునా ఎలా
వెదర్ వెదర్ అంటే వెదర్ బానే ఉంటుంది ఎలా ఉంటుంది
మ్మ్ ఏవన్నా స్టోరీ తెల్సా సస్టర్ మీకు
మ్మ్ ఆవు, కోడి కథలే తెల్సు నాకు పరందామయ్య శిష్యుల స్టోరి ఏమైన రాయి గే ఉందా మీకు
ఆ లేద అండి ఒకసారి చెప్తారా ఇంటాను నేను
మిస్టేక్స్ పోతే ఏమ్ అనుకోవ అద్దే
ఆ ఏమ్ అనుకోను
నిజంగా అనుకోరుగా
ఏమ్ అనుకోను సిస్టర్
వావ్వో తెల్సా లో మంచమ్ లో ఉన్నారు
సరే సిస్టర్ స్టోరీ స్టార్ట్ చేస్తారా వినాల అని ఆతృతగా ఉంది
చేస్తాను ఒక్క నిమిషం ఆగఅండి ఎలా ఉంటుంది స్టోరీ అంటే బాగా ఉంటుంది తెలుసా మీకు స్టోరీ బావుంటు ఉంది తెలుసా
తెలిదు సిస్టర్
కోరంతా మై ఇషు ఇషు పరందమయ్య పరమానందయ్య అనే శిష్యులకు అనే మనిషికి ఒక పన్నెండు మంది శిష్యులు ఉంటారు మీకు ఇవ అంతా తెలుసా
దేయి
వాళ్ళకు వచ్చేసి ఏంటి అంటే ఆ పన్నెండు మంద్ మంది వచ్చేసి అమాయకులు ఉంటారు అదే లైక్ వీళ్ళ అంతా అమాయకులు ఉంటారు లైక్ ఏమ్ తెలియని అమాయకత్వంతో ఉంటారు
ఆ
ఉ ఇది చాలా పెద్ద కథ కానీ ఇది చెప్పే లోపు ఎలా ఉంటుందో ఏంటో తెలీదు మరి
చిట్కలో చెప్పె యండి షాట్ కట్
షార్ట్ కట్ చెప్పాలి అంటే వాళ్ళ పేరు గుర్తు ఉండాలి కదా
పేళ్లతో సంబంధం లేదు శిష్యులు అంటే
నీకు స్టోరీ కావాలి అంతేనా పేర్లు ఏమ్ వద్దా
ఏమ్ వద్దు స్టోరీ చెప్పఅండి ఫస్ట్
స్టోరీ ఏమైనా మర్చిపోయే నాంక మళ్ళీ ఇప్పుడు మీరు చెప్తా అనేసార్ అంతా మరిచిపోయాను
అలా ఎలా సిస్టర్
అలానే ఇంకా అప్పుడు అప్పుడు మర్చిపోతనే ఉండాలి మార్పు సహజం మనుసులకు
వేరే కథ చెప్పఅండి సిస్టర్ లేకపోతే
మీక్ ఎమైన సినిమలు ఇష్టమా
సినిమా ఎక్కువ ఫైటింగ్స్ చూస్తా
నాకైతే హారర్ మూవీస్ అంటే చాలా ఫియర్
అవునా
మ్ చాలు నాకు చాలా భయం అవుతుఉంది హారర్ మూవీస్
మా ఊరు చాలా బాగా చూస్తారు చూస్తే రా రా దయ్యం సిర్మాల్ అంటే నే ఏమి టైమ్ లో అయినా సరే చూస్తా
వామ్మో నాకైతే హారర్ మూవీస్ అంటే చాలా భయం
చాలా బావుంటాయి సిస్టర్
ఇష్టమైన సినిమాలు ఏంటి అంటే ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంటుఉంది చూడు అలాంటి సినిమాల అంటే చాలా ఇష్టం మ్
హార్మోనీ మూవీస్ అంటే ఎంత టైమ్ గానీ సిస్టర్ నాది చూస్వాన్ వరక్ పడుకోను
వామ్మో మీరే పెద్ద గొస్ట్ లాగ్ ఉన్నారుగా
అంతే గదా
వావ్ మీర్ చాలా బావున్నారు మీ వాయిస్ ఇంకా బావుంది
అవునా
ఎస్ చ్యాలా అంటే చ్యాలా అంటే చ్యాలా బావున్నది మీ వాయిస్ యస్
థ్యాంక్యు సిస్టర్
ఉమ్ నా వాయిస్ ఎలా ఉంది?
చాలా బావుంది
ఏంటి నెన్ అడిగాక చెప్తారా ఏంటలా
అలా ఏం లేదు మీరడిగారు నేన్ చెప్పాను అంతే
ఏంటో ప్రజెంటయితే రోడ్ల మీద ట్రాఫిక్ చాలా ఉంటుంది
ఇంకా మీరేం మూవీస్ జూస్తారు?
మేమా నాకు చాలా ఇష్టమైన మూవీసూ చాలా ఉన్నాయి మల్టిపుల్స్ ఉన్నాయి. కనన్దురు
ఫైటింగ్ చూడరా, ఫైటింగ్ మూవీస్ చూడరా మీరు?
ఓ మేము చూస్తాం అవెందుకు చూడము అవి లేకపోతే సినిమా జోష్ ఉండదు గదా మనక్కావాల్సింది ఎంటర్టన్మెంట్ ఈ మధ్యేమైనా కొత్తగా రెస్టారెంట్లు ఏమన్న చూసారా మీరు
నేనూ ఆ
ఆ ఆ
నేను అమ్ దగ్గరా ఒక పిస్తా రెస్ రెస్టారెంట్ అనేది ఒకటి చూసా, చాలా బాగుంటదంట అందులో ఫుడ్ గిట్ట
మీర్ దిన్నారా ఎప్పుడైనా?
ఆ లేదు అలా నేను ఒస్తుంటే చూసా, అది చాలా పెద్దగా ఉంది కల్ లర్ఫుల్ గా హోటల్ చాలా బాగుంది రెస్టారెంట్ అనేది
కానీ మీరు పని విషయంలో చాలా బిజీగా ఉండేలా ఉన్నారు గదా చ్ చ్
అప్పుడప్పుడు అంతే
ఒ హో ఎంటో ఇంకలా గడిచిపోతూ ఉంటుంది టైం కదా
అంతే గదా
ఉమ్ హు, ఏం జేస్తుంటారు మీరు? చదువుతుంటా ఉంటారేమో అయినా మీర్ సినిమాలు జూస్తూ మీ పనిని గడిపేస్తూ ఉంటారన్ నాకు దెల్సి
అయ్యో అలా ఏం లేదండి మీకు స్టోరీస్ చదివే అలవాటుందా సిస్టర్?
మనకు తినడానికే టైం జరిపోతుంది ఇంక స్టోరీస్ ఏం చదువుతాం ఒహో
అవునా
ఆ మేం మేం చాలా ఫుడ్డి, నేన్ చాలా ఫుడ్డి
ఉమ్ స్టోరీస్ జదివితే మైండ్ చాలా రిలీఫ్ గా ఉంటది మిస్టర్ సిస్టర్
ఏంటో ఇంకా నాకప్పుడప్పుడు ఫుడ్ తింటేనే బాగా రిలీఫ్ గా ఉంటుంది.
అవునా, ఏ ఫుడ్ అంటే ఇష్టం అంతగనం మీకు?
నాకు నచ్చిన నెంబర్ ఆఫ్ ఉన్నాయి బట్ అందులో బిర్యానీ బిర్యానిఅంటే వావ్ బిర్యానీ
ఓ చికెనా మటనా
ఇంకేంటి చికెనే మనకు మటన్ అంటే ఎలర్జీ
హహ
హ
ఒక స్టోరి ఏప్పడిది సార్
ఈ మధ్యమైనా కొత్త సినిమాలు చూసారా మీరు
కొత్త సినిమాలు అంటే నేను ఒకటి చూసా ఆర్మని మూవీ
హార్మోని
అదే దయ్యం సినిమా
ఓ హారర్ మూవీ ఆ
చాలా బాగుంది సిస్టర్
వావ్
దీని మూవీ నేమ్ కిస్కింద పరి అనే సినిమా ఉంది చాలా బాగుంది
మాకు భయం అవుతుది అలాంటి సినిమాలు చూడాలి అంటే
చాలా బాగుంటది సిస్టర్ అందులో వాడి కథ వాడే చెప్పుకుంటాడు అందరినీ చంపుతూ వెళ్తుంటాడు కనిపియకుండా కానీ అది ఆ అతని పగవ లేకపోతే వాళ్ళ మదర్ అంటే వాళత్ అమ్మ పగో తెలిదు గాని మూవీ మాత్రం అదిర పోయింది చాలా అసలు ఫస్ట్ ఎంట్రీ లోనే గూస్ బమ్స్
ఏ మస్త ఏయి
అదే అంటారు కదా భయం
గూస్ బామ్సా
హ్మ్మ్
నేనే ఏంటబ్ బా గూపమ్స్ అంటున్నారు అనుకుంటున్నాను
గూప్స్
గుూజ బంస్
ఇంకా చెప్పాలి
ఇంకా మీరే చెప్పాలి ఏంటి అనే అ నేనైతే కొత్తగా వచ్చిన సినిమా చూశాను ఒకటి వావ్ వావ్ వెంటాస్టిక్ గా ఉంది మూవీ
ఏం చూసారు
రాజసప్
నేను కూడా చూసానుదు చాలా బాగుండయి చాలా పన్నగా కూడా ఉండే
చాలా బాగుండేది మూమిీ చాలా రిఫ్రెష్ ము్యంగా ఉండే మాండ్ ఆండ్ అందులో కొంచెం హోరర్ల్సి ఉంది నార్మల్ గా ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది అందులో
అవును
ఏంటి ఇంకా విశేషాలు
ఇంకో సినిమా కూడా వచ్చిందంటా కదా సుమతి శతకం
అవునండి అది కూడా చూడాలి ఒకసారి చూడాలి
అవునండి బాగుందనే అన్నుండే సిస్టర్ సీటా చూడాలి
ఎప్పుడు చూస్తున్నారు మరి
చూస్తా ఒక వన్ టూ టి వన్ టూ డేస్ లో
ఓఫో అయితే మొత్తానికి ఫినిష్ చేద్దామని చూసేస్తున్నారు
కదా చేసేయాలె కదా
పెండింగ్ లో ఉంటే పనవ్వదు కదా
అంతే
హు మీరు చాలా ఎంటర్టైన్మెంట్ గా మాట్లాడుతున్నారండి
అయ్యో మీ అంత కాదులేండి
ఊరుకోండి జోక్ చేస్తున్నారు
యో కదండి నిజం సీరియస్
ఓ బి సీరియస్ ఏంటో అండి కొంచెం టెన్షన్ గాను ఉంది ఏమో ఇంకా అలా లా గడిచిపోతుంది కదా టైము సమ్మర్ బాగా ఎండలు కమేస్తున్నాయి
ఆ
బయటికేళ్తే భయంగా ఉంది
అంతే చాలా అసలు టూ త్రీ ఇయర్స్ బ్యాక్ కన్నా ఇప్పుడు చాలా ఎండలు కొడుతున్నాయి
ఇంకా స్టార్ట్ అవ్వకముందే చాలా ఎండల్గా ఉంది ఏంటో
ఆ ఇంకా స్టార్ట్ అవుతే ఇంకా ఎంతుంటదో
హ్ ఇంకేంటి విశేషాలు
ప్పాలండి మీరే
మీదో ఒకటి ఇంక చెప్పండి
పరామానందయ్య శిశులు అన్నారు కదా ఇందాకా నేను ఒకసారి విన్నా అనుకుంటా మా మ్యాడమ్ చెప్పింది ఆ షి ఆ గురువుకి పన్నెండు మంది శిష్యులు ఉన్నట్టు చెరువు దగ్గరికేళ్ళినట్టు ఒకరు తప్పిపోయినట్టు ఆ స్టోరీ ఇన్నా అనుకుంటా నేను
ఆ మీరు కరెక్ట్ ల లైన్ లోనే ఉన్నారండి బాగా స్టోరీ గుర్తు పెట్టుకున్నారు మీరు
అదేనా స్టోరీ
ఆ అదే కంపల్సరి అదే స్
ఆ అక్క నో అక్ అక్కడే ఉండి అందరినీ లెక్క పెడతారు గానీ అతన్ని తను లెక్క పెట్టుకోడు
ఆ కరెక్టే అండి
హ్
మీకు బానే గుర్తుందిలే మీది మీది పర్మినెంట్ మేమ్ మోరి ఉన్నట్టుందిగా అందుకే బాగా గుర్తుంది మీకు
అయ్యో కాదులేండి ఏదో చిన్నప్పుడు అందరు ఎలా వింటారో అలా
ఇంట అప్పుడప్పుడు మీరు చాలా కామెడీ చేస్తుంటారు
అ అంత కాదులెండి మేము
ఇప్పుడు ఇంక పెద్ద కామెడీ చేస్తున్నారు మీరు
అ
అప్పుడప్పుడు గేమ్స్ కూడ ఆడతార మీరు
చాల తక్కువ
ఎందుకనీ
ఎం లేదండి